హలో అక్క
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది అక్క అక్క కొంచెం గట్ కొంచెం గట్టి మాట్లాడతారాక్క అక్క వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు అక్క
రీసౌండ్ ఏమైనా వినిపిస్తుందా
ఆ లేదక్క రీసౌండ్ ఏమి వినిపించట్లేదుక్క ఆ ఆ ఇప్పుడు వినిపిస్తుంది అక్కా
అదే ఫెస్టివల్ కి హాఫ్ సారీ తీసుకున్నానా
ఆ అక్కా
బయటయి తీసుకున్నాను నార్మల్ స్టిచ్చింగ్ చేయిపిచ్చినాను
ఆ కాస్ట్ అలా ఏమైనా బాగుంది అక్క క్లాత్ వర్తేనా
మ్మ్ మ్మ్ బయటే తీసుకున్నా చూసి తీసుకున్న షాప్ లో సారీ తీసుకున్నానా హ్మ్ ఓసారిది స్టిచ్ చేయిపిచ్చిన
ఇప్పుడు ఏమైనా మీరేమన్నా బీచ్కి అలా ఏమైనా వెళ్ళ వెళ్ళారక్క వెళ్ళారనుకుంటున్నారా
ఆ వెళ్ళ ననే నను బీచ్కిెళ్ల్ నన్న మురుడేశ్వరు గోకర్ నా టెంపుల్ కి వెళ్ళినప్పుడు గోకర్ణ బీచ్ కి మురడేశ్వర్ బీచ్ కి వెళ్ళను
ఆ మంచిగా ఈసారి ఏమైనా ట్రిప్ అలా ఏమైనా ఉందా అక్క
ఇంకా ఏం అనుకోలేదు మొన్న మొన్ననే రీసెంట్గా తిరుపతికి వెళ్ళొచ్చినామా ఇంకా మళ్ళీ ఎక్కడా వెళ్ళాలని అనుకోలేదు
మంచిగా అంటే దర్శనం అయిందా అక్క
ఆ అయింది
ఈసారి కూడా వెళ్ళండి అక్క మంచి ఉంది కదా
అవును పోవాలిమా బావామన్నా ఆ కనకదుర్ కనకదుర్గమ్మ గుడికి ఎళ్ళచ్చ వెళ్లేసి వచ్చినాడు విజయవాడ
హ్మ్ మీరా అక్క
ఆ నేను వెళ్ళలేదు
అవున మీరే మీ లక్క చనా బీచ్లు చూసారు చాలానే చూసారు మేము అసలు డికి పోలే ఒక ఒక బీచ్ పోయినామ అంతే
నేను టూర్కి పోయినాం కదా అప్పుడు ఇంకా అన్ని అట్లే చూసిచ్చిన
అవునండి అ
ఫస్ట్ టైమ్ అయితే నేను బాగా కలిసిపోయినావా ఫిఫ్టీన్ డేస్ పట్టింది టూర్కి మళ సెకండ్ టైమ్ నేను ఒక్కదాన్ని వెళ్ళను అప్పుడు టెన్ డేస్
అవునుంట అక్క అవున అక్క ఏదో ఉగాది వస్తాను దక్క మరి
ఆ రాలేదు మాంసా ఊరికి
రాలేదు అక్క
ఓ అ రాలేదు మ
రావచ్చు కదండి అక్క బాగుంటది ఎప్పుడో ఒకసారి కదా వచ్చేది ఫెస్టివల్ వస్తే మంచిగా ఉంటారు అందరం బాగా ఉండొచ్చు
లేదు అంటే పిన్ని వాళ్ళు వెలిచినారా ఊరికి రమ్మని
అవునండి అక్క
అందుకని అక్కడ ఊరిక వెళ్తున్నాం
అవునులేండి అక్కా
అ
వచ్చినుంటే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అందరినీ ఒకేసారి చూసేవాళ్ళం కదా
అవును వస్తాము ఓ రోజు సెలవులు ఇస్తే వస్తాం
అ అవునక్క అవునుదో హఫ సరే అన్నారు కదండక్క అది కొంచెం క్లాత్ అందుకు మంచిదేనా అంటే కాటన్ సిల్కా హ స్టిచ్చింగ్ చేయించుకున్నార అక్క
స్టిచ్చింగ్కి ఇచ్చినాను కుట్టిస్తాను కుట్టిస్తా అని చెప్పినను వాళ్ళ టెన్ డేస్ క టెన్ డేస్ క అట్లా పట్టుసారి పట్టు సారిని అట్లా చేపిసాను
ానికి అంటే చెప్తున్నాను కదన్నమాట ఇప్పుడు కుచ్చులు కొంచెం నీట్గా తెుకొని అంటే తక్కువ లేకుండా కొంచెం ఎక్కువ ఎయించుకొని దదాన్ని నాగిరం చేస్తే మంచి వస్తుంది ఎక్క
ప్ర ప్రీప్లేటెడ్ లె హెంగానే కుట్టిస్తా మీది
అదయితే కొంచెం బాగుంటుంది అక్క అంటే మీరు బానే ఉంటుంది ఎందుకు కుర్చులు ఎక్కువ
ప్రీప్లేటెడ్ అంటే ఇంకా ముందుగానే కుచులన్నీ పెట్టేసి ఐరన్ చేసేసి ఇంక బాగా స్టిచ్ చేస్తారు దానికి మళ్ళీ క్యాన్ క్యాన్ కూడా ఇప్పిస్తున్నాం
ఆ అది కూడా బాగుందా అక్క అంటే క్యాన్ క్యాన్ లో కూడా అంటే తక్కువ టైపు కు టాయిపు అవి కూడా ఉన్నాయి కదన్న అక్క
ఆ ఉన్నాయి కానీ ఉంటే నార్మల్ చేస్తారు మీటర్ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉన్నవి వేస్తారు
అవునండి అక్క ఇప్పుడు బ్లౌజ్ అక్క మరి బ్లౌజ్ బాగుందా
ఉ బ్లౌజ్ కూడా అదే శారీలోదే కుట్టిస్తా నన్నను
అవును ఎక్కువ అంటే సారీస్ మీరికయితే కొంచెం బాగుంటుంది అక్క అంటే ఎక్కువ మగ్గం వర్క్ అంట ఇట్లా ఉంటాయి కదా అవియితే బాగుంటుంది హాఫ్ సార్ కి సింపుల్ గా వన్ బై ఫోర్త్ హ్యాండ్స్ కుట్టించు కొని నార్మల్గా కొంచెం
ఉంటే లిక్కు బాగుంటుంద అక్క మరి ఎక్కువ హెవీగా లేకోకుండా
అవును కానీ మగ్గ మర్కు ఎకు అట్లా ఏం వేపించలేదుమా కాస్ట్ ఎక్కువ అవుతుంద అనేసి ఇంకా
ఓ ని అక్క
ఓ నేను ఎట్ట తీసుకున్నాను పింక్ కలరు గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది కట్ వర్క్
ఓకే అక్కడ నెట్టు కంటే కొంచెం నార్మల్గా అంటే సిల్క్ లెక్క ఉంటది చూడండి అక్క బాగా అంటే ఇప్పుడు ప్లేట్స్ వేస్తే నీటుగా అట్లనే స్ట్రెచబుల్ అయి ఉంటారు కదా
ఓ
అది ఏమన్నా నా వేసుకోంటే బాగుంటుంద అన్న అలాంటి తీసుకొని తంటే బాగున్నింది అక్క
కానీ ఇంకా పట్టుది కదా మరి అది హెవీగా లేకోకుండా కొంచెం లైట్ వెయిట్ గా ఉంటుందనేసి
అంటే ఇప్పుడు నెట్ర్ తీసు ంటే అ అది కొంచెం పొక్కవ మొత్తం పోతుందాంక్క అదైతే అందులో ఇది ప్లేట్స్ ఎందుకు పెట్నాం అనుకో అంటే కుదురుగా కూర్చ అ కొంచె లేచినట్టు అలా ఉంటది
ఉవునుకానీ స్మూత్ ఉంది కలా అదు
ఆ అదయితే బాగుంటుంది రండి అక్క పర్లేదు మంచి వచ్చే ఉంటుంది
నవును
హ
అ టెంపుల్ కెళ్లలేదా
లేదక్క ఇక్కడ మొన్న ఒక టెంపుల్కి వెళ్ళాం అక్క చిన్న టెంపుల్
అవునులా
పెద్ద పెద్ద టెంపుల్స్కేమ వెళ్ళలేదక్క వెళ్ళామని అనుకుంటున్నాం వీక్ ఆఫ్ అలా ఏమైనా వస్తాయి
లాస్ట్ టైం శివరాత్రికి ఎక్కడ పోయలేదు కదా
ఆహా వెళ్ళలేదు అక్క
ఆ
సి సంక్రాంతక టైంలో ఏమో వెళ్ళాం అక్క ఫ్రెండ్స్ అందరం మంచిగా ఎంజాయ్ చేసాం
అవుంట
తిరుమలకి వెళ్ళేసి వచ్చాం బాగుంటుంది అక్క బీచ్ ఆ ఫ్యామిలీ అత వెళ్తే ఇంకా బాగుంటుంది అక్కళ్ళలు వస్తుంటాయా మంచించిగా
ప్లాన్ చేయాలి ఆ టూర్కిి
చె్యంటక్కా మంచించి ఎంజాయ్ చేయచ్చ
ఉ చేస్తాం అంటే ఇంకా ఎడా ఎండాకాలం హల్డేస్ వస్తాయి కదా ఉ అప్పుడైతే అందరు వస్తారు అప్పుడు చూద్దాం
ఆ ఆ టైమ్ లో వెళ్తేనే బాగుంటుంది అక్క అంటే అందరూ వస్తారు స్తరా
అవున అప్పుడు అందరికి లీవ్స్ ఉంటాయి కదా ఉ స్కూల్స్ అన్ని లీవ్లు ఉంటాయి కదా ఇంక పిల్లలు అంతా కలిసి వెళ్ళచ్చు
అవునక్క బాగ మంచిగ ఎంజాయ్ చేయండి ఏమన్నా టెంపుల్స్ కి అలా ఏమైన కూడ వెళ్ళచ్చక్కా అంటే అలా చూసుకోని అలా వెళ్తే బాగుంటుంది కదా
ఉమ్ ఉ
ఉహు
అది ప్లాన్ చేసుకొని ఒకసారి ఫస్ట్ ఏ టెంపుల్కి వెళ్ళాలి తర్వాత ఎక్కడ వెళ్ళాలి అని
ఆ అక్క అది అది ఉండాలేండి అక్క అది లేక్పోతే అది లేక్పోతే బాగుండదు కదా ఒక ప్లాన్ వేసుకుంటేనే నెక్స్ట్ ఈడికి పోవాలా నెక్స్ట్ ఈడికి పోవాల అని కొంచం మంచిగ ఉంటది
అవును అను
ఉహు
కాదుమా నేను
ఆ చెప్పండక్క
దగ్గర అ వీ చిన్నవి తమలపాకు చెట్లు అలాంటివి పెట్టాన న
మావక్క
ఆ అవి తమలపాకు అంటే కొంచం ముడుతలు మడ్తలుగా వస్తుంది దానికీ ఏదైనా తెలుసానికి ఏదనా ఉం టే ఫెర్టిలైజర్స్ అట్లా ఏవైనా
అదే అక్క ఇప్పుడూ టీ కాంచుకునిన తర్వాత లాస్ట్ లో ఉంటది కదన్న అక్క
ఉమ్ ఉ
అది లాస్ట్లో అది వేసి కొంచం చక్కలా ఏదో వేస్తరు కదండక్క వాటర్ అందుకు బాగ మంచిగా వేస్తే మంచిగా వస్తాయి అక్క
అవున అంటే టీ వడగొట్టిన తర్వాత వచ్చిన వేస్టేజ్ అంత
ఆ ఆ అ అక్క ఆ అవునక్క ఎండ పెట్ ట్టేసి వేసై కొంచం మంచిగా అంటే అలా అవ్వకోకుండ మంచిగ వస్తది అక్క
ఊహు ఉ నెక్స్ట్ టైమ్ అట్లే చేస్తా
ఆ
ఆకులు చాలా ఎక్కువగా ముడుచు ముడుచుకొని పోతున్నాయా
అక్క మీరు అంటే పె చిన్నవి కదా చెట్లు ఎండకు కూడ ఎక్కువ ఉండ కూడదు అక్కా
అవును తమలపాక్ చెట్టు ఎండకుండ గూడదు
ఆ అవునక్క నీడెలో ఉంటే కొంచం కొంచెం బాగుంటుంది ఎండ కంతే అవి ఎక్కువ రోజులు బ్రతక వక్క
అంటే ఎండ ఎండలోనే ఉంది అది తీసి నీడలో కన్నా మార్చాల
ఆ సరే అక్కా మరి
మ్ సరే హేమ ఉంటా